వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తా అండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఊరికే ఉన్నాను మీరు
నేను ఇప్పుడే లేచానండి మీరెప్పుడు లేచారు అ
నేను సిక్స్ కి లేచాను అండి హలో
అవునా అంత త్వరగా లేేచి ఏం చేస్తారు
ఆ అంటే అలవాటు అయిపోయిందండి లేచి రోజు ప్రతి రోజు లేచి అలా
ఓకే ఓకే మీ ఇంట్లో వాళ్లకి హెల్త్ చేస్తారా మీరు
ఏందో అండి విన్ పల్లె సరిగ్గా
ఆ మీ ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తారా మీరు
ఆ చేస్తాను చేస్తాను
ఓకే ఓకే ఏమేం పనులుంటాయి అంటే మార్నింగ్ మీరు ఆ షాప్ పెట్టే లోపే
ఏముండవుండి అదే బండిలో అన్ని సర్దుకొని దొబ్బుకొని పోయే బండి సో దాంట్లో అన్ని సర్దుకొని అక్కడ రోడ్ రోడ్ వెళ్ళి మెయిన్ రోడ్ కి అక్కడ సర్
ఓ అంటే చట్నీ అవన్నీ చేయాలి కదా ముందే అప్పటివరకు ఓకే ఓకే అంటే మరి మీ మదర్ ఏ టైం కి లేస్తారు
ఏంటండి
మరి మీ మదర్ ఏ టైమ్కి లేస్తారు మార్నింగ్
మా అమ్మ ఫైవ్ థర్టీకే లేస్తుంది
అయితే ఫైవ్ థర్టీకి లేచి చట్నీ ఆ పూరికి కోసం పిండి చేయాలి కదా అది నైటే చేసేస్తారా
ఏ లేదు పూరి పిండి కలిపేది జస్ట్ అంతే అదే ఫైవ్ మినిట్స్ అంతే
ఓకే ఓకే ఉ హు
టీచర్
తగ్గింది చట్నీ ఏమేం చేస్తారు చట్నీ చేయాలి ఇంకా అది ఆ పూరీలోకి కూడా కర్రీ చేయాలి కదా
ఆ చట్నీను కర్రీ అంటే ఎర్రకారం అంతే అండి ఎక్కువేమి ఉండదు
ఓకే ఓకే
ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది అంటే కసువు సామాన్లు
ఆ అవునా అవన్నీ క్లీన్ చేసుకోవాలి
ఆ అదే ఎక్కువ పని ఉంటుంది అది కొంచెం తక్కువే ఉంటుంది
ఓకే ఓకే ఎంత అండి అక్కడ దోశ నార్మల్ దోశ ఎంత కారం దోశ ఎంత
పోతున్నావు హాయ్ చెప్పండి
డిస్టబెన్స్ ఎక్కువ ఉందండి
ఈ యాడ్స్ నిండా లేదండి సరిగా అవును
ఆ జీఎం మీ చుట్టూ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎక్కువ వస్తుంది
నా అదేది ఇక్కడ వ్యాన్ ఉంది దూరం వెళ్తున్నాను
ఓకే ఓకే
మీరెందండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే జస్ట్ లేచాను ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా అక్క కూర్చోవాలి
అంటే ఇప్పుడే లేచారా
ఉ అవునండి
అంటే నైట్ లేట్ పనుకుంటారు కదా అందుకే ఇప్పుడు ఇలా లేదు ఎంత లేట్ లేస్తున్నారు
అవునుఅవును
నేను నైట్ అయితే టెన్ కి టెన్ క అలా పడకుండా అండి టేను టేన్ థర్టీ లేకపోతే లేట్
రీస్కేరీకు అవునా నేను ఒక్కసారి కూడా నాకు గుర్తు లేదు టెన్ టెన్ థర్టీ నేను నిద్రపోయింది అంటే ఎప్పుడు లేట్ మీ ఫోన్ సెల్ ట్వల్వ్ మినిమం ట్వల్వ్ అయిపోతుంది
ఒకవేళ ఆఫీస్ షిఫ్ట్ లేకపోయినా కానీ అంతేనా
ఉ నార్మల్ గా అయినా కూడా అంతే అయిపోతుంది
నాకేం అలా లేదండి తొందరగా ఇంకా ఏం పనులు ఉంటాయి సెల్లు చూసుడు చెరేగా అవి
ఉ నిజమే లేండి
మీరు అంతే మొబైల్ చూస్తారా
ఆ అంటే నాకు ఆఫీస్ వర్క్ కానీ అంటే నేను మామూలుగా ఒక పర్సనల్ ప్రాజెక్ట్ చేస్తుంటాను నాకు అక్కడ టైమ్ అవుతుంది వీకెండ్ కూడా
అంటే పర్సనల్ ప్రాజెక్ట్ అంటే
అంటే నార్మల్ గా ఒక యాప్ కానీ లేకపోతే వెబ్సైట్ కానీ అట్లా డిజైన్ చే
అంటే ఫ్రీలాన్స్ర్ లోనా లేకుంటే మీరు సపరేట్ గా
ఉ సపరేటే ప్రస్తుతానికి ఇంకా ఫ్రీలాన్స్ంగ్ ట్రై చేయలేదు చెయ్యాలి
ఓకే ఓకే సపరేట్గా అంటే
ఉ
అది అంటే దాని వల్ల యూజ్ ఉంటుంది అందరికి అలా వేస్తున్నారా
ఆ నాకు యూజ్ ఉంటుంది అందరిక ఏమో తెలీదు అంటే నేను నా సివిలో పెట్టుకోవడానికి అలా కొంచెం బాగు
ఓకే రెజూమ్ లో పెట్టుకోవడానికి చేస్తున్నరా
అంటే కొంచెం మంచి హై ఎండ్ ప్రాజెక్ట్స్ చిన్న చిన్నవి కాకుండా కొంచెం
హు ఓకే ఎక్కడ నేర్చుకున్నరండి మీరు ఇంతగా
అంతే అండి నార్మల్గా అంటే ఒకదాని తర్వాత ఒకటి అదే తెలుస్తూ ఉంటాయి ఒకటి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తే అక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని మనకే అర్థమయిపోతుంది
అవునా అది అంటే మీరు అన్ని కాలేజీస్ స్కూలు కాలేజీ అంతా టాలెంట్ గా ఎగ్జామ్ రాసి తెచ్చుకోవడం జాబు మరి ఇప్పుడు డెవలపింగ్ సైడ్ మరి ప్రాజెక్ట్ చాలా చేస్తున్నారు కదా
ఏం లేదండి ఏం చేస్తాం ఇంకా ఖాళీ టైమ్ లో
ఆ మరి ఫ్రెండ్స్ తో ఉంటారు ట్రావెలింగ్ చేస్తారు అది తెలుసుకుంటారు స్పోర్ట్స్ తెలుసు ఒక మనిషికి నోటు చాలా ఎక్కువ అండి
అన్నీ అంతే అండి అండి కాలేజ్లో ఉండడం వల్ల అన్ని అంతే
కాలేజ్ లో ఉండడం వల్ల తెలిసింద
అవునవును మీ మీ దగ్గర నార్మల్గా దోశ ఎంత ప్రైజెస్ అంటే నార్మల్ ఎంత ఇ
దొసలా అండి ఆ అవి త్రీ అంటే ముందు టెన్ రూపీస్ ఉండే ఇప్పుడు రేట్ పెరిగాయి కదా అన్ని సో త్రీ ఫ టీ పెట్టాము
ఫార్టీ రూపీస్ ఓకే ఓకే అంటే నార్మల్ ప్లెయిన్ దోస
ఆ ప్లెయిన్ దోసనా అంతే కారం దోశన అంతే మరి ఇది పూరి సేమ్ పూరి కూడా అంతే త్రీ ఫార్టీ
ఓకే
ఎగ్ దోసా ట్వంటీ ఫైవ్ రూపీస్
ఒకటి ట్వంటీ ఫైవ్
ఆ ఒకటి ట్వంటి ఫైవ్
బెటరే అండి నార్మల్ బయటకంటే
ఆ అండి ఇది మది మెయిన్ సర్కిల్ అంతారు, రెండు గుడా లేదు కాబట్టి అంతారు.
అవునవును
ఆ మా అత్త వాళ్ళకి హోటల్ ఉంది.
ఎక్కడా అది
అది అశోక్ నగర్ లో ఉన్
అశోక్ నగారా
ఆ అశోక్ దగ్గర అంటే మరి ఏం దగ్గర కాదు కొంచెం దగ్గరే లేండి అదే సాయి నగర్, అశోక్ నగర్ అంట
అవునవును తెల్సు, తెల్సు ఆహా ఓకే. ఏం అదే అక్కడేఏం ఉంటాయి, టిఫిన్సే నా
అక్కడ ఫస్ట్ మాఅవ్వ పెట్టింది మావ్వ, మా అత్ అత్త వాళ్ళు అదే దాంట్లోనే పని జేసేవారు, వాళ్ళు కొట్లాడి సప్ సపరేట్ ఒచ్చేసి మరీ సెపరేట్ పెట్టారు.
ఓహో ఓకే ఓకే
ఆ దాంట్లో సేమ్, సేమ్ టిఫిన్ అండి మార్నింగ్, ఈవినింగ్ ఉంటుంది.
ఓకే ఓకే ఆ ప్రైజెస్ అక్కడ సేమేనా, అంటే అది మీర్ హోటల్ అన్
ఓకే త్రీ ప్లేన్ దోస ఆర్ కారం దోస ఫాట్ ఫార్టీ ఇంకా మిగతావాన్నీ ఎగ్ దోసి అడైతే చాలా ఉంటాయి. ఎగ్ దోస, ఆకుర్ దోస, పెసరెట్టు, ఆనియన్ దోస
ఐటమ్స్ ఎక్కువ ఉంటాందా.
ఇ ఆ అండ్ వాళ్ళకి సర్కిల్ కాబట్టి, చాలా బాగా జరుగుతుంది.
నేను ఒక సోటికి వెళ్ళానండి ఆకూర దోస అవన్నీ దొరుకుతాయి అది చిన్నషాప్ పున్ ఉంటుంది బయట చ్చి రెండు స్టూల్స్ ఏసి ఉంటాయి అంతే అదేనా స్టెప్స్ ఉంటాయి.
ఆ ఆ ఆ ఆ అది మాఅవ్వ వాళ్ది అది ఎక్కడంటే ఎల్ ఎల్లమ్మ గుడి అని ఒస్తుంది, కొంచెం అపోజిట్
అవునవునండి నేన్ మేమ్ వెళ్ళినట్లు గుర్ ర్తు నాకు మేమ్ టూ, త్రీ టైమ్స్ వెళ్ళాం ఆక్కురా దోస కోసం.
ఉమ్ అప్పుడు, అక్కడ అయితే ఫేమసే అప్పుడు.
ఓకే ఓకే ఆకు కూరాఅయితే ఫార్టీ రుపీస్ అనుకుంటా ఒకటి. కద కాదా థర్టీ ఆ ఓకే గుర్తులేద్ అప్పుడు మేమ్ వెళ్ళాం, మేమ్ త్రీ మెంబర్స్ ఎళ్ళాం.
ఓకే అదే బయట అంటే మెట్లెక్కి
ఆ అవును చిన్న రూమ్, వాళ్ళు లోపల చేసి బయట మనకిస్తారు. అంటే మేమ్ బయట కూర్చున్నాం స్టూల్ పైన, ఏం పెద్ద స్పేస్ ఏం లేదు, జస్ట్ ఆ స్టెప్ ప్ ఉంటాది గదా, ఆ స్టెప్ పైన కూర్చున్నాం అంతే.
అంటే ఆడైతే చాలానే ఉన్నాయి హోటల్స్ మీరు ఏది చెప్తున్నార్ తెల్దు, అక్కడ ఇంగొటిగుడ్ ఉంది ఫేమస్ ది
ఆహా ఓకే
ఆ అదేమో అనుకుంటున్నా నేన్ మీరు అక్కడికోట్టేనా అండవెళ్ళే అంటే ఇప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు వెళ్ళారా.
ఆ అవునండి కాలేజీలో ఉన్నప్పుడు మేము అలా బయటికెళ్ళి ఏది కనిపిస్తే అలా కొత్త కొత్తగా ట్రై జేస్తాం, అప్పుడెవరో చెప్పారు. ఆ అప్పుడు చెప్ చెప్పారు ఆక్కూర దోశ బాగుంటుంది అంటే ఇంకా అక్కడికి వెళ్ళాం మేం అంటే స్కూటీ ఉంది కదా సో ఈజీ ఎట్ వెళ్ళాలన్నా వెల్ పోతా ఉ హు
ఓకే ఓకే మీరు అట్లా తిరుగుతా ఉంటారా అన్నీ ఏ ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడ ట్రై చేసి
ఆ అవును ఆల్మోస్ట్ చ అన్ని చూసామంటే అనంతపూర్ లో నా రెస్టాయింస్ అని మ్యాక్స్ కవర్ అయ్యాయి అప్పుడే
రెస్టారెంట్స్ చన అంటే ఇట్ల చిన్న చిన్న వాట్లకి వెళ్ళారా
చిన్న చిన్నవి కూడా వెళ్తాం అవి కూడా అంటే ఇప్పుడు చెప్పేగా ఆకుకూర దోశక వెళ్ళాం అంటే బాగుంది అని తెలిస్తే ఇంకా జేఎన్ టు ముందు చాలా ఉంటాయి ఫుడ్ నార్మల్ చిన్న చిన్న బండ్లు ఆ సో నార్మల్ బండ్లు అలానే ఉంటాయి అవి కూడా ట్రై చేస్తాం కొత్తగా ఏది పెడితే అవన్నీ
ఆ బొరుగులు అలా తినలేదండి
ఆహా అవి కూడా తింటాం మేము బోరుగుల కోసమే స్కూటీ వేసుకొని వెతుక్కుంటా వెళ్తాం ఆయన్ని ఎక్కడు ఉన్నారండి ఆ
ఓకే ఓకే అయితే బా ఫుడ్ లో ఇవ్వరా మీరు
అవునవునండి అలాంటే ఫుడ్డు బాగా తింటాను అంటే కొంచెం కొత్త కొత్తవి ఎక్కువ ట్రై చేస్తాం
ఒకే ఒకే ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసి వెళ్తారా
అలా ఏం లేదు ఎవరైనా వచ్చి అక్కడ ట్రై చేశాను బాగుంది అంటే వెళ్తాం ఇంకా ఇన్స్టాల్ ఏమైనా కనిపించినా చూసి వెళ్తాం
ఓకే ఓకే
లేదా మేమే వెతుక్కుంటే వెళ్ళినప్పుడు కనిపించినా వెళ్తాం
హా హా అలాగాని వెళ్తా
ఉమ్ సరే అండి అంతే
ఆ సరే అండి
ఉమ్ బాయ్